హలో ఆ హలో అండి
చెప్పండి బాగున్నండి
మేం బాగున్నాం కానీ ఇంకా అది పండుగ మరకాయలు ఒక ఐదు కేజీలువా
య మాట్లాడుకుంటప్పుడు మీరు ఏందండి
అ
కొండ మరుపకాయలు ఇక్కడెక్కడ అండి
ద ఒక హలో హలో ఆ అన్నం తిన్నారా అన్నం తిన్నార అన్నంతిన్నార
మావిడ పెట్టలేదండి అన్నం
ఎందుకండి
ఏ ఈ మధ్యలో ఉపాసాలు ఉంచంది బాగా మనవడు వచ్చిందాన్ని బాగా ఉపాసాలు వస్తాయి హలో
హా
చెప్పండి మీరు తిన్నారా
ఆ ఇది పొద్దున్నే టిఫిన్ చేసామండి మేము
ఏంటివనా
దోశ చేసామండి దో దోశ
దోశ తిన్నారా దోశలకు చెట్ని ఏం చేసారు
పలీ చట్నీ
ఎట్లా చేస్తారు పని చెట్ని ఒకసారి చెప్తారా చెప్పండి పల్లి చట్నీ ఎట్ చెతార
పచ్చిమిరపకాయలు ఫస్ట్ నూనెలో వేంపుకోవాలండి
ఆ
ఒక పల్లీలు ఒక పావు కేజీ ఎంపుకోవాలండి
ఆ
ఏం పినక ఆ రెండు మిక్సీలు వేసుకొని ఒక పచ్చి కొబ్బరి సగం చిప్ప అదే ఏకాల కొంచ
తిప్పస్తారా లేపోద కుడుకస్తారా
పచ్చి కొబ్బరండి ముక్క పలగొట్ట కొబ్బరి సగం ఆఫ ముక్క
ఆ
కరేబాక వేసుకోవాలండి ఏంపింది జీ కుక్కర ఎల్లిగడ్డ కొంచెం ఉప్పు ఇవి వేసి మిక్సీ కి పట్టుకోవాలండి దాన్ని తాలిపు వేసుకోవాలి మళ్ళీ మినపప్పు ఆ ఆవా లు జీలకర్ర ఎండెనరకాయలు కరి్రేపాకు ఇవన్నీ మళ్ళీ తాళింపు వేసుకొని ఆ పేస్ట్ పట్టి ంది తాలి యూస్ కాల్
హ
తాల బి వేసుకొని దోచ పోసుకొని దాని చట్నీ తినాలి
ఉహుం
ఉమ్ ఊమ్ మీరు ఎట్లా పడతారండి ఆ లే లే లెజి గ్రైండ్ గ్రైండింగ్ లేదండి మిక్సీకే పట్టుకుంటాం మేము
రోట్లేసిరుబ్బరా
ఉహుమ్ మీరు ఎట్లా పట్టుకుంటారండి.
రోట్లేసి రుబ్బుతే చాలా వత్తాది గా
టేస్ట్ బాగుంటది అట్లా అవునండి అవునవును ఇప్పుడు ఎక్కడ చతనైతదండి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు
వ్యాయామం చెత్తే ఇయన్నీ ఉండవు.
హుమ్
వ్యాయామం చేయలే వ్యాయామం చెత్తే ఇయన్నీ ఉండవు వ్యాయామం చేయపోతే అర్థమయ్యిదాండి
ఒకప్పుడు బాగా నూరుకునేది కాగానీ ఇప్పుడు చాత కాట్లే ఏజ్ కొంచెం బార్ అయినంక
ఏజ్ బార్ అయ్యిందా అప్పుడే ఎంత అయిందండి ఏజ్ బార్ మీది ఏజ్ బార్ ఎదండి. మళ్ళా
హలో హలో అది కాదండి ఇంకేదన్నా మాట్లాడండి.
మీరు ఏం కూరలు బాగవండుతారు?
మాకు అన్ని కూరలు మంచిగానే వస్తాయండి. పొద్దున్న రోయ్యలు చేసాండి.
ఆ రొయ్యల కూర ఎలా చేశారు.
ఫస్ట్ రోయ్యలు లు కడి చేయ అది పొట్టు తీసి ప మంచిగా కడుక్కోని పక్కకు పెట్టుకోవాలండి.
హ్మ్
పక్కకు వేట్టేసుకొని ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక ఒక పెద్ద గడ్డ తీసుకొని ఫ్రై ఏస్ కాలే
అ
ఫ్రై ఏసుకొని ఉమ్ రెండు టమాటాలు ఈ ఉల్లి పేస్ట్ రెండు కలిపి మి మిక్సీ పట్టుకోవాలి. అ
ఆ
అళ్ళ కొంచెం ఓమ ఎయ్యాలండి. మళ్ళా తర్వాత ఒక ఆఫ్ ఉల్లిపాయ కన్ను రెండు పచ్చిమిరకాయలు కొంచెం మేం స్పెషల్ కూర ఇవి తళింపు ఏసుకోవాలి.
ఉమ్
కొంచెము ఎర్రగా ఎగినంక ఈ రొయ్యలు అల్లా ఎసుకోవాలి.
హ్మ్
ఏసి కొంచెంసేపు రోయ్యలు ఉట్లే మంచిగా నూనెలో బౌల్ అయ్యాక దాంట్ల కొంచెం మళ్ళా పసుపు అల్లం కారం దానికి తగినంత ఎసుకోవాలి. ఏసుకొని కొంచెం నూనె మంచిగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ ఉన్నది గా పట్టుకున్న పేస్ట్ దాంట్లో పోయాలే ఒక రెండు చింతప్ కొన్ని రవ్వలు ఎయ్యాలి దాంట్ల
అచ్చా
వేసి ఒక పది నిమిషాలు మంచిగా త తినక దాన్ని కొత్తిమీర వేసి దేసుకోవాలి చేపల మసాలా కొంచెం మ మటన్ మసాలా రెండు కలిపి వేసి కొత్తిమీర ఇవి మూడు వేసి కొంచెం దగ్గర పడ్డాక దని చేసుకోవాలండి
ఆ
అట్లా బాగుంటాయి
అచ్చా
ఆ
హ మీరు బాగు వండుతారు అయితే ఊరోళ్ళు బాగా వండుతారు నోరు ఊరుతాను మీరు చెప్తానే మీరు చెప్తానే నోరుఊడతాను మాకు
అఓ మీకు మీ కే కూర అంటే ఇస్తామ అండి
మావిడ ఏదండి పెడితే తింటూనే ఉంటండి
అంతేనా మీ ఆవిడ చాలా బాగా ఉంటందా
ఆ అబ్బా సూపర్ వంటంటదండి వంటలకు కదవలేదు బస్ వంతుది సూపర్గా వడుతుది అందరు మెచ్చుకుంటారు
అంతేనా అండి నీకు ఇష్టమైన కర్రీ ఏంటిడండి
ఆపు కురాన్
ఫన్స్నా అండి
ఆ
హ నీకు మటన్ అంటీ ఇం అనుకుంటా కదా అండి ఎక్కువ
అ ప్రాన్
బాన్స్నా
అ
ఆ
హహ
హ
హ
అ
ఉమ్ ఇంకా మనష ఆ ఇళ ఆ ఇప్పుడు హలో మీ ఇంట్లో ఏమేన చెట్లు ఉన్నాయండి
మా ఇంట్లో అరటి చెట్టు ఉన్నది మౌండ్ చెట్లు ర రెండు ఉన్నాయి తెల్ల గులాబీ ఉన్నది కనకామరాలు ఉన్నాయి ఆ చామంతి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నది
గు కొబ్బరుకాయలు రాతయా
కొబ్బరికాయలు కాస్తాయి చాలా కాస్తాయిండి కానీ మాకు వందం అవి రాలితే పడి తీసుకు కొడమే పంలేనాక
మాడుకాయలండి
మా వడకాయలు ఒక చెట్టు బాగొచ్చిందండి ఈసారి చింత కయ బచ్చట చ హ
నలికున్నా పోాల
ే మొత్తాం రాలిపోతానేండి రోజుకి ఒక పది కాయలు రాలిపోతాను
అయే వాటికి జర నీళ్ళు పెట్టమని పెట్టండి రాలిపోక కుంటా రోజు ఏజో పొద్దున్న సాయంత్రం జార
ఆ నీళ్ళ పెడుతనే ఉన్నా మాకు దొండ మాకు ఒక దొండ చు ఇూ కూడా ఉండదండి రోజు దొండకాలు వెళ్తాయి మాగో రెండు మూ రోుల ఒకసారి
ఎన్నిట్డి దొండకాయారి
తెేనడి
రెండు మూడు రోజులలకు ఒకసారి వెళ్ంటయా
ఆ ఆ ఆ మంచికిళ్తాయంండి దంగా బట్టర్ బట్ట పోయినా ని మంచి ఇట్లా ఎగురు వస్తుంది మంచిగా ఇట్లా పచ్చగా చెట్టు ఇప్పుడ ఒకసారి వాటర్ పడతా
అవునా ఆ మామిడి చెట్లో కూడా నీళ్ళు కొడితే చాలా ఆ కాయాలని బాగా ఊరుతాయంట
పెడితేనే ఉన్నాంండి వాటలో రాలిపోతున్నాయి పెడితేనే ఉన్నాం వాటర్ రెండు రోజు ొసారి రెండు రోజుక ఒకసారి రోజుకకసారి
ఆ మంచిగా వాటర్ డైలీ పెట్టండి హ
పెడతామండి
అ పెడితేనే ఇక్కడ కావ అనేది ఊడిపోదు
ఇంకా చెప్పండి ఏన అది
హలో
చెప్ప
ఆ డైలీ రెండు సార్లు వాటర్ పెట్టండి
పెత ఎను ం వాటర్ చుట్టూ చూడం పెట్టి మేకప్ ఎంట తెచ్చసినాం
ఆ
అవి ఎప్పుడప్పుడు చూటం పెడితే ఇంకా మంచిగా పనులు వస్తాయింటే ఇట్లా చేస్తూనే ఉంటాం
అచ్చార ఎందు ఎ అంటే వాటర్ పెట్టడం వల్ల ఊరుతుంది మంచిగా పెద్దగా అవుతుంది పెద్దగాయ కూడా మంచి స ఆ ఏదో పెద్ద పెద్దగా అయితుంది అన్నమాట కాయ మంచిగా
సరే అండి
ఆ మన్ చెర